హలో
ఆ అక్క
ఆ ఏం లేదు అప్పటి నుంచి నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను నా మొబైల్ లో రీఛార్జ్ అయిపోయింది వైఫై సిగ్నల్ అస్సల్ అస్సలు వస్తలేదు ఎందుకో కాల్స్ మాట్లాడుతుంటే కట్ అయితున్నాయి చాలాసేపటినించి
అవునా ఏమో అక్క ఇందాక నాకు కాల్స్ కూడా కనెక్ట్ అట్లనే కట్ అయిపోయింది ఒక రెండు మూడు కాల్స్ దాక ఇందాక చేసినప్పుడు
ఎందు కిట్లా అయితుందో మరి ఏం ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు
అఇందకా నీది ఏ సిమ్ అక్క అది
ఇది ఎయిర్టెల్
ఇది ఎయిర్టెలా ఇది గలుతోంది గ బానే
ఇది కలుస్తుంది ఎందుకంటే టూ డేస్ అయితుంది రీఛార్జ్ అయిపోయి అది అంతకు ముందు ఎప్పుడో అయిపోయింది
హ్మ్ ఎక్కువ రోజులు ఉంటే అట్లనే ఉంచుతారు గాచ్చక్క
ఆ జియో సిగ్నల్ ఇక్కడ ఎక్కువ ఉండదని జెప్పినా కదా
ఆ అదే అద అందులో ఒకటి రీచార్జ్ జెయ్యక ఇన్ని రోలు అయింది కదా మేబి వాళ్ళు ఏమైన చూసుకుంటారేమో
ఏ రేప్ జెపించుకుంటా రీచార్జ్ ఏ కద రీచార్జ్ లేకుంటే చాలా కష్టం అయితుంది
నిజమేక్క ఎట్లా అయినా ఇప్పుడు నువ్వు బయటికి ఎళ్లాల్సి వస్తది రేప్ పండక్కి ఎళ్తావ్ అటు వైఫై ఎం ఉండదు ఖచ్చితంగా ఎస్కోవాలి ఎంతగైనా మంచిది
అసలు ఏంటో ఏమో ఏం లేదు ఇప్పటిదాకా ఇదుగో ఫోన్లు మాట్లాడినా
హ్మ్ అన్న రాలే ఇంక లంచ్ కి
ఇంక రాలేదు
డాడీ ఏదో అన్నారు విను అక్క
ఆ డాడ్ వాళ్ళ గిట్లా మాట్లాడేరు ఫోన్స్ అంటున్నా
ఏమండారు
ఎం లేదు ఎప్పుడొస్తున్నార అని అడిగిండు అన్న ఎప్పుడొస్తాడని అడుగు అయితే ఇగ రేపు సాయంత్రం అన్నా ఎల్లుండి పొద్దు గాల అంటే ఎల్లుండి పొదుగాల వచ్చి ఏం చేస్తాడు కావాలంటే ఉగాది రమ్మను గాని ఇగ రేపు రా ఎల్లుండి వస్తే రాకు అను రేపు పొత్తె రమ్మని అంట అరె వీళ్లే మొత్తం ఆడర్ ఎస్తరు
ఆ ఈ టైం కే రావాలి ఈ టైం కే పోవాలి మరి పర్మిషన్ గూడా వాళ్ళే ఇస్తారేమో మరి
కె
ఏ
మున్నడిదాక సన్ సర్జరీ అయ్యి లీవులు పెట్టి పెట్టి ఉన్నాడా ఆయన ఇప్పటి దాక లీవి అంటే ఎప్పుడు ఇట్లి ఇస్తారుజెప్పు
ఆ ఆల్రెడీ ఇన్ని లీవులు తీసుకున్నందుకు సగమ్ శాలరీ పోయి ఉంటది మళ్ళీ ఇప్పుడు లీవ్ అంటే మళ్ళీ కతం అసలు గుల్ళ
దాదాపు పెళ్లి ఉండి పెళ్ళికి అప్పుడు ఫిఫ్టీన్ ట్వంటీ డేసా
ఉమ్
మళ్ళీ మధ్యలో మధ్యలో రాఖీ పండుగని లేకపోతే అదో పండుగ ఇదో పండుగని జెప్ ప్పెసి మధ్యలో మధ్యలో లీవులు తీసుకున్నాడా ఇంటికొచ్చినప్పుడు లీవులా పండగలకి వాళ్ళక్ ఫే ఫెస్టివల్ హాలిడేస్ ఉంటాయ్ ఆ వాళ్ళ ఫెస్ స్టివల్ హాలిడేస్ ఉంటనేమో సర్లే వాళ్ళ క్యారీయ్యేది అనుకుంటాం వాళ్ళ ఫెస్టివల్ కూడా హాలిడేస్ ఉండే వీళ్ళ వీళ్ళు పెట్టుకుంటే అందరు ఎట్లా శాలరీ కట్ జేస్తారు గదా
ఆ కదా ప్రైవేట్ కదా అదేమన్నా గవర్నమెంట ప్రతి పండక్కి హాల్ డె డేస్ ఇవ్వ గ్లీవ్స్ ఇవ్వటానికె ఎట్లయినా ఇవ్వరు ప్రైవేట్ జా అంటే అసలు మేబి ఇప్పుడు ఒక్క రోజు ఇచ్చినా గుడా ఒక్క రోజుకి పొద్దునబొయ్ సాయంత్రానికి రాకపోతే మళ్ళీ క కట్ అయితే అక్క శాలరీసు మస్తు కడ్ జెస్తారంట ప్రైవేట్ లో కంపనీలల్లో
కొంచెం గూడా అర్ధం చేసుకోరు ప్రతిసారి ఏదో ఒకటి అంటనే ఉంటరు ఇన్సల్టింగా
వాననే అక్క ఇప్పుడు వాళ్ళు అన్నారని మనం అర్జెంట్ గా ఊరికిపోయినాం అను గొ మనకె వచ్చేది ఇబ్బంది వాళ్ళకేం రాదు
లాస్ట్ టైం మేడారం పోయొచ్చినప్పుడు కూడా మా తమ్ముడు మా అన్న వాళ్ళు ఎట్లా ఇట్ల కొంచెం చిన్న గొడవ జరిగిందంట
ఆహ
వేరే వాళ్ళతోటి వాళ్ళు గొడవ వెట్టుకొని దానికి మా తమ్మున్ని బాగా తిడుతుండ ఎందుకు తిడుతున్నావు మామయ్య అని ఎందులో అన్నా వోతే నువ్వు ఇంకోసారి మా ఇంటికి రాకు
వామ్మనే అంటే మాములుగా అడుగ్గుడగా అడగొద్దంటనా ఎందుకు తిడతారని
అసలు నువ్ మంచోనివి అనుకున్నా గానీ నువ్వు గూడా వీళ్ళకంతనే గలుస్తున్నావు ఇగ ఇంకోసారి నువ్వు రాకు అం
వీళ్ళ దాంట్లో కలుస్తున్నవ్ ఎందుకు అంటే మాట్లాడొద్దంటన ఏదన్నా అన్ అంటే బావా అని మా పెద్దగానే పెద్దోడే గదా బావ అన్నప్పుడు మాట్లాడతాడు గదా అన్నిటికీ
పోతా ముందు లేనే లేదంట మా తమ్మున్ని మా అన్న ఉంటాడుగా
ఆ
మా అన్న అంటే మా పెద్దన్న గాకుండా ఇంకొక అన్న వచ్చిండ అప్పుడు మాకు వెకిల్కి
ఆ మీ అన్నా ఆ అంటా ఆవ్ అవును ఆ కార్ తోలుతాడుగా అప్పుడప్పు
ఆ వాళ్ వాన్నించిండా వానిది ఏదో గొడవ అయిందని జెప్పేసి వాడే వాడు పోయిండట వాడు గొడవ పెట్టుకున్నాట అక్కడ మా తమ్ముడు సేఫ్ పక్కకే నిలబడ్డాడట ఆ నువ్వు చేయబట్టే గొడవ అయిందని మా తమ్ముని తిడుతున్నాడు కొట్టడానికి కూడా పోయిండు ఇంక
వామ్మనే అసలు అంత చిన్న చిన్న విషయాలకే అట్లా అంత సీరియస్ అయిండా అక్క
అట్లా ఫైర్ అవుతారు గాట్ల ఎందుకు ఫైర్ అయితారు, అని మేము అడిగితే అసలు మా ఇంట్లా మేము గోడవ పెట్టుకోవాద్దా అని అంటరు.
వాని తోని మాట్లాడొదు అన్నమాట ఒకవేళ మాట్లాడకుండా ఏమంటే మాట్లాడకుండా ఉంటే ఏమనేటోళ్ళు,
మాట్లాడుకుంటారునే ఏమంటారు ఇప్పుడు పెళ్లిగా అనే అప్పుడే మమ్మల్లు వేరు వేసింది అంటే మీము వాళ్లు ఒకటి కాద అన్నట్టు మాట్లాడుతుంది అంటారు. మాట్లాడుతేనేమో నీకేం అవసరం ని మేము ఏదో మాట్లాడుకుంటాం అంటారు.
ఆ ఇగా వాళ్ళే చెప్పినట్టే వినాలి మాట్లాడకుండా ఉండద్దు, అట్లనే మాట్లాడుతూ ఉండొద్దు,
ఏది చెప్పినట్టు ఏది చేయొద్దా అక్క ఇగా
అసలేం మాట్లాడలన పిచ్చిలేస్తుంది.
వాళ్ళ మైండ్ సెట్స్ అంత, అంత వెరైటీగా ఉన్నాయి కదా అక్క
ఒక్కరన్నా అసలు ఒక్కరన్నా అర్ధం చేసుకునేటోలే లేరు ఎందుకు,
నాకు ఇన్ని సార్లు ఇంతమందిని చూసి చూసి నాకేమనిపించిందంటే మనం మైండ్ సెట్స్ సే సరిగలేవా అన్న డౌట్లు వాతనై నాకు అసలు,
అర్ధం అయ్యి మనల్ని అర్థం చేసుకునేటళ్లు కరెక్ట్ గా ఉంటే, ఓ అల్ అళ్ళని తప్పు బడుతారు, మీకు అసలు బాగుపడే లక్షణాలే లేవు
ఉ లేకపోతే మీరు ఎందుకు వాళ్ళతో తిరుగుతారు, వాళ్ళు ఎవళ్ళు అసలు వాళ్ళతో ఎందుకు ఉంటారు.
ఆ
అటుపోతే ఎవరితోటి ఉండొదు, ఎవరితోటి ఉండకుండా ఉండొద్దు ఎవరితో ఎవరితో మాట్లాడొద్దు ఎవరితో మాట్లాడకుండా ఉండోదు.
రీసెంట్ గా మా అక్క పెళ్లిప్పుడు కూడా అప్పుడు నువ్వు కూడా వచ్చినావు కదా కలిసి పోయిన్నాం కదా అప్పుడు అక్క పెళ్లి అప్పుడు ఎట్లైనా తమ్ముడు వేరే మా మరదలు వాళ్ళతో డాన్స్ చేసిండ, అని చెప్పసి మా డాడీ అక్కడ ఫీల్ అయ్యిండు, గిట్లా ఫన్నీ గా డాన్స్ లో కూడా వేసుకోర
వాళ్ళు ఎంఅనుకునారంటే వేరేటమా కదా అన్ని ఉన్నదా పాప బుజ్జి వాళమా
క్లోజు అయిన తర్వాత ఇంకా మనం వేరే అన్న ఫీలింగ్ ఉండదు కదా,
మనకేం ఉండదు అక్క మనం అంతా ఒకే ఒకే గ్రూప్లు ఉన్నాం కాబట్టి మే ఇగ అందరు ఒకే ఏజీ దగ్గరలో ఉన్న వాటికి అందరి ఫ్రీగానే అనిపిచిది, కానీ వాళ్ళకి ఏం అనిపించింది ఇప్పుడే మన అంద, పెద్దగా అయిపోయారు ఇప్పుడే పెళ్లిలు చేస్తున్నాటు ఫీల్ అయితారు.
ఇప్పుడు ఎవరితో మా మాట్లా తప్పు మాట్లాడినా తప్పుబడితే అది కష్టం కదా ఎవరితోని మాట్లాడతం చెప్పు
ఎవరితోటి మాట్లాడద్దు అదే వాళ్ళ బాధ ఎవరితోటి మాట్లాడాలంటే, కరెక్ట్ ఎ మన అను అకున్న సొంత వొళ్ళు వస్తే తప్ప మాట్లాడొద్దు ఇక బయట వాళ్ళు ఎందుకు పరిచయం చేసుకోవాలి మరి అట్లాటప్పుడు,
వాళ్ళు కొందరు కొందరు వాళని ఏమో అసలు వాడు మాట్లాడేదే కొందరు కొందరి తోటి
ఆ
ఇక కొందరిని కూడా మాట్లాడదండి ఇప్పుడు నీతో మాట్లాడుతనేమో, మా అన్న వాళ్ళ చుట్టాలు అపార్థం చేసుకుంట్రరు వాళ్ళ చుట్టాలతోటి మాట్లాడతేనేమో, మనోళ్లు అపార్థం చెస్
ఆ ఇగ ఎవరితోని మాట్లాడకుండా ఉండాలి కావచ్చు మరి ఇంత సిట్ చేయొద్ద అక్క అసలు ఈ కాలంలో అబ్బాయిలు ఎట్లుంటారు. అసలు
కా ఆ అట్లుండే అబ్బాయిలలో వాడు ఇంక అంత అనిమూతైం లెక్క మంచి ఉన్నా కూడా
ఇంకా పా కట్ అట్లుంటే ఏమో ఇప్పటి ఉంచులో ఉంచుకోకపోతనో అసలు ఇప్పటి జనరేషన్ తగ్గట్టుంటే,
కదా ఇంకా చిన్నప్పుడు వన్నెమను తెలుసా అరే నువ్వు మంచిగా లవ్ చేసి ఏ ఒక అమ్మాయిని ఒక రిచ్ అమ్మాయిని లవ్ చేయ్యాలే, ఆళ్ల్లు పోలీసులు అయి వచ్చి మొన్న నన్ను ఇట్లా పట్టుకొని జైలు ఏసి సొక్క కొట్టాలి నీ కొడుకు ఎటు పోయిండు మీ తమ్ముడు ఎటు పోయిండు అని
ఆహా
ఫీల్ అయితాం రా అని చెప్పేది ఊకె తాగినప్పుడు కదా అసలు అరే నువు దేనికి ఉపయోగ వాడంతా కష్టపడ్డా కూడా అరే నువ్వు దేనికి ఉపయోగపడతవూర నువు ఇంకా నువ్వు నువు బతకడానికే కష్టం ఉంది ఇప్పుడు ఆ పిల్లను పట్టుకొచ్చినావ అంటరు
ఆ అసలు నీకే బతకడానికి ఏం లేదు, కాని ఆ పాపను తీసుకొచ్చినావ్ ఆ డబేట్టాలే పోలీస్ కేసులైతే ఏటు పోవాలే అసలు నువు చేయవట్టే ఇదంత అయిందని ఇగ కొడుత కొ ట్టినా ఆచార్యాం ఏం లేదు అల అసలు అసలుకి గింత ఘోరం ఉండద్దక్క ఇప్పుడులా అప్పట్లో అయితే నిజంగానే ఓ బావలు అంటే ఓ గోరమ్స్ మరదలు అంటె ఇట్లనే ఉండాలే, బామర్దులు అంటే ఇట్నే ఉండాలే వాళ్ళంటే ఇట్లానే ఉండాలి ఇప్పుడు ఏం లేదు అందరు ఫ్రెండ్స్ లాగా ఫ్రెండ్లీగా ఉంటారు ఇప్పుడు
అసలు ఎట్లాంటె వాళ్ళ వల్ల మన జనరేషన్ కూడా ఎఫెక్ట్ అయితది
ఇంట్లో వాళ్ళు ఏమంటే మనం మాకెట్లా అనిపించిదాంటే ఏమో మరి ఇట్నే ఉండాలి కావచ్చు వేరే వాళ్ళు ఏమనుకుంటారో అన్నట్గా మనం మన పిల్లల రుద్దినం అంటే కథం ఇగ అసలు ఇంతే ఇందుకే కద ఇండియా ఇట్ల పాడు పడ్డది
అయినా ఇంకా ఇప్పుడు మా డాడీ వాళ్ళను పోల్చుకుంటనే అట్లున్నదంటే ఇంకా మీ డాడీ వాళ్ళు, మీ బాబాయిలు
ఆ మా బాబాయి అయితే కతం బావాలు పెద్ద బావాలు అన్న వాళ్ళ పైన పైన కూర్చోద్దు అసలు కూర్చోవద్దు వాళ్ళ ముందు నుంచేనే ఉండాలి రోజంతా అసలు ఇంకా ఘోరం చేత్తరు మా బాపు వాళ్ళు అయితే
మనం ఇంకా మనం దొరల కాలంలో బతుకుతున్నాం
అయిన ఇలాంటి రూల్స్ మన ఇళ్లలోనే ఎందుకు ఉంటాయి అక్క
ఇప్పుడు మనిద్రం బా బానిసబ్రతకులే మనలో
అంత అసలుకి ఇంత గోరం అసలు ఎక్కల్లేని రూల్స్ అన్ని మనకె ఉంటారు మళ్ళీ బైటోళ్ళకు చెప్తారు ఫుల్ ఫ్రీడమ్ గా ఉండాలి ఫుల్ ఎంజాయిబుల్ గా ఉండాలి ఎంజాయ్ చేయిపో ఎన్ ఎంజాయ్ అందరు కలిసిమెలిసి ఉండాలి అందరికి జెప్తరు, మనక్కూడా జెప్తరు కనీసం మళ్ళి కలిసే టైం వచ్చేసరికి అట్ల ఎందుకుంటనవ్ ఇట్ల ఎందుకుంటనవ్ ఇట్ల ఎందుకు ఉండాల్సి వత్తంది ఇయన్నీ ఫ్రీడమ్ వాళ్లే ఇస్తరు ఆ ఫ్రీడమ్ ని తీసుకు కోవడం కూడా అర్థు మనం తీసుకునె టైమ్ కి వాళ్ళు తీసేసుకుంటరు దాన్ని
అట్ల ఏం జేయరు నాక్ ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి స్ట్రిట్ గుండాలే వాళ్ స్ట్రిట్ గుందాం అన్నపుడు మనం ఫ్రీడమ్ గుండాలే అపుడు ఆళ్లకు పిచ్చిలేతది ఇంకోసారి మనతోన్ మాట్లాడడానికి గూడా ఇబ్బంది పడ్
అ అ అట్లేం లేదు అక్క అప్పుడు వాళ్ళ దగ్గర ఇంకో టిప్స్ ఉంటాయి. మా అంటే ఇంకేముంది అయ డైరెక్ట్ తిట్టడం కొట్టడమే ఉండేది అప్పుడు
క అప్పుడేమొ ఇగ చెప్పితే వినకపోతేనేమో చెప్ప ఇంట్లేదాంట్రీ ఇగ చెప్తే ఇగ పోత ఇగ ఉంట్రీ అయినా మా మాటలు ఎందుకింట్రీ ఇగో ఇంకోసారి నిన్ను పట్టించుకోనిగ గిసొంటియంటనా ఇగ నెక్స్ట్ టైం మళ్ళ తప్పు జెస్తే ఖచ్చితంగా నువ్వు అసలు ఇ ఎందుకు జేషినవ్ ఏట్ల ఎందుకు చేసినావ్ ఇగ ఎదురు మాట్లాడితేనేమో వామ్మో మాట్లాడితప్పంటరు
నాక్కూడా అదే అనిపిత్ ది పట్టిచుకోవని ఒకసారి చెప్తరు కానీ ఇంకోసారి వదిలేయాలి ఎందుకు పట్టిచుకోవాలి మళ్ళీ మన ఏమన్నా అంతా వాల్యూ లేకుండా ఇస్తామ అక్క ప్రతిదీ వాళ్ళ మాట ఇన్ ఏయో కొన్ని మాట్లల్లో ఇనకుండా ఉంటమ వాళ్ళ పర్మిషన్ అడుగుతాం మొత్తానికి
క అదే ప్రాబ్లమ్ వచ్
ఇంతనే కద స్పేస్ ఎటన బోయినా గూడా పర్మిషన్ తీసుకొని బోయినా